హలో
మే
హలో హాయ్ రా బాగున్నావా
బాగున్నా నువ్వు బాగున్నావా
బాగున్నారా ఏం చేస్తున్నావు
ఏం లేదురా పాప తోటి ఆడుకుంట న్నా నువ్వే ఎంసున్నువ్
ఏం లేదు అట్లా రూమ్లో ఖాళీగా కూర్చొని విండో నుండి బయటికి చూస్తున్న వర్షం వస్తుందా లేదా వస్తదా రాధ అని ఆ కొంచెం బ మబ్బే ఉంది
ఈడ కూడా మొత్తం మబ్బె ఉంది ఆ రెండనే కొట్టలే అసలు
మా మబ్ మబ్బే అనిపిస్తుంది ఏమో వర్షం వస్తదో రాదు మరి
బనా కొన్ని కొన్ని చినుకులు పడుతున్నాయని కొడితే ఫుల్ కొడతలేదు ఇం
అట్లనే వర్షాకాలము ఇంతే ఎప్పుడుస్ వస్తది ఎన్నో మనమేం చెప్పలేం అసల్
మక
ఆ తిన్నార నువ్వు తిన్నావా
చి
ఆ
ఏం కర్రీ
కర్రీ ఎగ్ కర్రీ
ఆ
నువ్వెందిన్నావ్
ఆ
ఆ
పప్పే గావచ్చు
ఉ
ఆ
ఏం పప్పు వేసిరు?
అంటే పప్పు వండిరి అని నేను నిన్న మటన్ తెచ్చిండ మటన్ కొంచెం ఉంటేది. దంతోటే తిన్నా
అ అవునా
ఓ
పాప ఎంజేస్తూంది?
ఆమెతో ముచ్చట పెట్టాలంట ముచ్చట పెడితే నేనని గులుస్సుంది ఉమ్
ఊ అన్ని చూస్తుంది హ్హ్ నిన్న చూస్తుందా?
హ
పాల్ తాగింద?
తా ఇందా
మంచిగా ఆడుకుంటుందా, ఏడుస్తుందా.
మంచింననే ఆడుకుంటది ఇయ్య కపోతే ఎత్తుకోవాలి. కొంత అన్నం ఎచ్చి ప్పాలె ఉన్నయాన్నే వె ఉన్నయాన్నే నేను ఎత్తుకుంటే సంబరం
అగో ముచ్చట పెడుతున్న ఏడుతుంది.
హ
ఏడుస్తుందా?
ఎడుతుది అని లేదు ట ఎడుత్తదే అప్పుడు అప్పుడ ఏడుస్తది.
ఉమ్ ఇంకా పిల్లలు అన్నప్పుడు ఓసారి ఏడుస్తారు ఓసారి నవ్వు తరు సరి చూస్తారు.
హుఆ
ఇంకా
ఫోన్ చేసి చేద్దాం అన్ నేను
ఆ చేసింది మార్నింగె వేసింది పొద్దు పొద్దునే వేసింది. మళ్ళం లెవెన్ లెవెన్ కు ఏమో వేసింది.
ఉహు
అదే కడుపు నొప్పి దగ్గిన్న లేద
నిమామ ఎట్లుంది తగ్గిందా?
ఓకే ఇప్పుడు మంచిని అనిపిస్తుంది.
పోలేదా డాక్టర్ దగ్గరికి
ఇంకా అవి టాబ్లెట్స్ వేసుకునేటివి ఉండే అవి వేసుకున్నా ఆ డాక్టర్ ఇచ్చేరు
హ
ఉన్న వేసుకున్న
హ ఆ ఎం చేసు రూమ్లు ఉన్నారా?
లేరు చెల్లె వాళ్ళ ఇంటికి వెళ్ళింది ఈ రోజే మళ్ళీ వస్తాన్నది ట్వ ఇంకొక సిక్స్ డేస్ తర్వాత అట్లా వస్తా అన్నది సిక్స్ డేస్ అట్లా ఉండి ఏంటి మరి మధ్యల ప్లాన్స్
లేదురా
మామ్మ ఇట్లు ఏం మస్
షాప్లో ఉంది
ఉ
ఉ
అన్నయ్య
అన్నయా వర్క్ చేసుకుంటుడు
ఆ
హ
వర్క్ ఫ్రమ్ హోమే కదా
అవును రా ఇంకేం సంగతి ఎప్పుడు వెల్తుతున్నావ్ ఇంటికి
ఇప్పుడు ఈ మద్దన ఏం లేదు ఇంకా వెళ్ళడం హాస్టల్లోనే ఇన్స్టిట్యూట్ కెళ్ళాలి
ఇవాళ పోయినవా
ఈ రోజు పోలేదు ఈ మస్తు తే అంత అనేజీ ఉందనే పోలేదు
ఉహు
రేపంచంచి వెళ్ళాలి
ఏమన్నా అంటారా వెళ్ళకపోతే
ఏ అట్లే ఏం అన్నారు మనం మిస్ అయిన టాపిక్ నెక్స్ట్ బ్యాచ్ వాళ్ళతో వినొచ్చు మళ్ళీ అది ఎప్పుడు పెడతారో అప్పుడ ఏదో ఒక బ్యాచ్ తో పోయి వినొచ్చు అట్లేం లేదు కాకపోతే అయితే ఇట్లా టార్గెట్ మెయిన్స్ అని చెప్పి అవి ఇవి కొన్ని ఉ ఉంటాయా అప్పుడు మాత్రం రెగ్యులర్ గా పోవాల్సిందే
చాలా మందే ఉన్నారు కదా స్ట్రెంగ్త్
ఆ చాలా మంది ఉన్నారు అవి ఇంకా కొన్ని బ్యాచ్లే వాటికంటే వేరే ముందు బ్యాచ్లు కూడా ఉంటాయి చాలానే ఉంటాయి అని అలా అంత జనాలు లేరు వాళ్ళ కోచింగ్ క్లాసెస్ అయి ఆ అయిన ఎంతెంత మంది జాయిన్ అయినప్పుడు సిక్స్ ఒక్కక్క బ్యాచ్ లోర్ సిక్స్టీ ఫిఫ్టీ దాకా జాయిన్ అవుతారు ఇప్పుడు లాస్ట్ క్లాస్ అయిపోయే వరకు పన్నెండు మంది పదిహేను మంది కూడా లే మిలలే లేదు అందరూ వెళ్ళిపోర్రు మధ్యలో ఆపేసి అంతే రా ఇక గవర్నమెంట్ ప్రిపరేషన్ అన్నట్టు వస్తారు గాని అంత టేబుల్ గా ఎవ్వరు ప్రిపేర్ కారు
ఉ
మధ్యల అంటే అవి సెట్గాక జాబ్ సెట్ కాకనో లేకపోతే ఇంట్లో వాళ్ళు కొందరు ఇంట్లో సపోర్ట్ కూడా చెయ్యరు గర్ల్స్ అని లేదు బాయ్స్ అయినా మరి బాయ్స్ అయినా కూడా అంతే ఈక్వల్ ఈక్వల్ గానే అంతే ఆ పోతారు అంటే సారే ఉండి అన్నాడు ఇట్లా స్టార్టింగ్ లో ఇంత మంది ఉండే ఆరు బ్యాచ్ వాళ్ళు మేము ఆరు బ్యాచ్ అన్న సిక్స్టీ మెంబర్స్ దాకా జాయిన్ అయ్యారు మీరు స్టార్టింగ్ లో చాలా ఉండే స్ట్రెంత్. ఇప్పుడు ఈరోజు ఇంగ్లీష్ ఇంగ లాస్ట్ క్లాస్ ఉండే మొన్న పోయిన వీక్ లా అప్పుడు అన్నడు ఆ ఇంగ మీరు ఇంత మంది ఉండే లాస్ట్ ఫిఫ్టీన్ మెంబర్స్ కూడా మిగిలలేదు ఇంత తక్కువ అయిపోయారు ఎందుకు నుకుంటా అంటే ఏ మనకు తెలిదు గదా మీ బ్యాచ్ అనే కాదు. వేరే వేరే బ్యాచ్లు కూడా అంతే సీరియస్ ప్రిపరేషన్ అయితేనే రావాలమ్మా ఎందుకు ఇక్కడికి వచ్చి టూ త్రీ మంత్స్ వేస్ట్ చేసుకోవడం ఉత్త క్లాస్ వినడం వల్ల ఎవరికి గవర్నమెంట్ జాబ్స్ రావు మంచిగా క్లాసెస్ వినాలి మాక్ టెస్ట్లు రాయాలి.
అవును టెస్ట్ లు రాస్తే
ఆ టెస్ట్లు రాసి వాటి ఎక్స్ప్లెనేషన్స్ వినాలి. అవి ఎట్లా సాల్వ్ చేస్త మీరు ఎట్లా సాల్వ్ చేశిరు టీచర్స్ ఎలా సాల్వ్ చేయమని చెప్తరు ఆ ట్రిక్స్. ఏంటి అవి ఇవి ప్రాపర్ గా డే టు డే అనాలసిస్ చేస్ కోవాలి అప్పుడే జాబ్లు వస్తాయి అంత ఈజీగా ఉత్తి క్లాసెస్ విని ఇంట్లో ఉండి ప్రిపేర్ ఐతం అంటే రావు ఆ అని ఇట్లా బాగా ఇంగ చెప్పిండు మొన్న లాస్ట్ లో ఒక గంట క్లాస్ వీక్ నట్టే మాట్లాడిండు మొత్తం
అంత చెప్పినా ఎవరు చేసే పని వాళ్ళే చేస్తరు. ఎవరు సిచ్యువేషన్ షన్ వాళ్లకుం
గాదె గదే మన మేమంటామో పోయిర్ అంటే ఏదో కారణం ఉండదు కొందరికి ఇంట్రెస్ట్ లేక పోయిరో లేకపోతే కొందరు పెళ్ళిళ్ళని పోయిరో కొందరు ఏ ఇదంతా వద్దు జాబ్ చేసుకుందాం సపరే కాని వేరు ఒకరు ఓటి ఉంటనే ఉంటాయి ఇ థాట్స్ ఉంటనే ఉంటాయి.
ఒక్కట్ రన్ అయితదమ్మాయ్
ఉమ్ అసల్ నిజంగా వందరన్నైతే రియల్లీ నేను ఎక్స్పీరియన్స్ చేత్తున్నా అడ్ అప్పుడప్పుడు నేనే అటు ఇటు ఫ్లక్చువేట్ అయి ఉంటా ఇది చేసేది ఓకేనా కష్టపడాదామా లే వేరే జాబ్ చూసుకుంద మన అట్టే అనిపిస్తా ఉంటది కాని ఒద్దు ఒద్దు అట్లా చేయద్దు మళ్ళా
నోటిఫికేషన్స్ పడ్డయా
నోటిఫికేషన్స్ ఎస్ బి ఐ పడ్డాయి బ్యాంకు
ఉమ్ ఎప్పుడుంది
అ మొన్ననే పడ్డయి నోటిఫికేషన్స్ ఒక టూ త్రీ డేస్ బ్యాక్ ఎగ్జామ్ ఆగస్టు ఉంటది.
ఉహు
ఉ
ఇంటర్వ్యూ ఉంటదా ఓన్లీ రిటర్న్ టెస్ట్
రెండు ప్రిలిమ్స్ ఉంటది ఫస్ట్ రిలీమ్స్ జస్ట్ త్రీ సబ్జెక్ట్స్ ఏ ఉంటాయి రీజనింగ్ ఆ రీజనింగ్ ఆ టిట్యూడ్ ఇంగ్లీషు అది అయిపోయినంక ఒక నెలకే మెయిన్స్ ఆ మెయిన్స్ లో కంప్యూటర్ నా నాలెడ్జ్ ఇంకా కరెంట్ ఎఫైర్స్ ఉంటాయి. ఆడ్ అయితే దాంతో పాటు టైపింగ్ టెస్ట్ చ ఉంటది డిస్క్రిప్ట్ ఏదో ఒక టెస్ట్ ఏనో లెటర్ రైటింగ్ జిమ్ అలాంటివి అది అయిపోయినాక దాంట్లో కూడా ఓకే అయితే ఇంటర్వ్యూ అంతే ఇంటర్వ్యూ అయిపోయినాక డాక్యుమెంట్ వెరిఫికేషన్ అట్లుండీ
ఇప్పుడు రిష్గా కూడా బ్యాంకులోనే ఇస్తునట
ఆహా అప్
అయ్యో ఉమ్మ్ ఆ అమ్మాయి బ్యాంక్ లోనే చేస్తుందంట
ఏ పిల్లా మీ ఊరు పిల్లనా
ఆహ్ ఆ అమ్మాయి
ఆ అవునా
వాళ్ళ కాబోయే వారు పెట్టి ఇచ్చారంట జాబ్
హైదరాబాద్ లోనే
ఆ హైదరాబాద్నే ఎలా హచ్ డిఫ్ సి లోనా ఇంకెళ్ళాను అన్నారు మనకి క్లారిటీగా తెల్వదు మళ్ళా ఏమున్నారంటే నీకు తెలుసు కదా అబ్బాయి
ఉమ్
నర్మ పైలేద హనుమాన్ టెంపుల్ దగ్గర ఉంటే చూడూ ఇంకో ఆ అబ్బాయి వల్ల ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉంటాడు ఆ అబ్బాయి అన్నాడంటే ఆ అమ్మాయి అసలు పెళ్లి చేసుకోదా ఇట్లా పైన ఏ హండ్ ఇచ్చింది వేస్ట్ అంటగా అది ఇది అని అన్నాడంట ఆ అబ్బాయి ఆ అమ్మాయి వాళ్ళ బ్రాంచ్ ఆ అమ్మాయికి చాలా క్లోజ్ ఫ్రెండ్స్
ఉమ్
ఏమో అనుకున్నా పెద్ద వేస్ట్ ఉందిగా అది ఇది అన్ని అన్నాడంట
అహు ఆ బాయ్
ఉ